హలో
బాగున్నారండి
హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి
వినిపిస్తుందా
ఆ వినిపిసు
స్పీకర్ ఆన్ జేశారా మీరు
లేదండి నార్మల్ గా మాట్లాడ
అంటే ఆ అదే నా వాయిస్ నాకే వినిపిస్తుంది అందు అడుగుతున్నా
నాకు మాత్రం బాగానే వినిపిస్తుందండి సిగ్నల్ ఉన్న కాడికి వెళ్ళండి మరి
ఊమ్ ఈరోజు దేని గురించి మాట్లాడుకుందామండి
చదువు గురించి మాట్లాడుకుందామండి ఏం చేస్తున్నారు ఏదైనా చదువుకుంటున్నారా ఓ ఉద్యోగం చేస్తున్నారా
నేను చదువుకుంటున్నానండి నేను బీటెక్ మీరేం చేస్తుంటారు
నాది కూడా ఉ ఊమ్ డిగ్రీ పూర్తి అయిందండి నేను బ్యాంక్ ఉద్యోగానికి ప్రిపేర్ అవు తున్నానండి
ఉ హు డిగ్ర ఎ డిగ్రీ మొత్తం అయిపోయిందా
ఈ డిగ్రీ పూర్తి అయింది ఇంకా నేను ఉద్యోగానికి ఉ ప్రిపేర్ అవుతున్నాను ఈ ఈక్ కాలంలో ఇంక ప్రభుత్వ ఉద్యోగం మనేది చాలా ఊ ఉంటాది కదా చేసుకోవాలని ఏదయిన జాబ్ తనే కదా మనకి సమాజంలో గౌరవం అందుకే నేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నానండి
ఎందుకు మీరు అ ఎంకామ్ దాన్ని ఏమంటరు ఎంసిఏ అవి ఉంటయి గదా
లేదండి ఇంక నకు అంటే బ్యాంక్ ఉద్యోగం అనేది నాకు చిన్నప్పటి నుండి సాధించాల న్న కలా ఉంది నేను ఇంకా దీనికి సిద్ధం అవుతున్నాను
ఉ అంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు
నేనూ ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నానండి ఇంక నేను చదువుతున్న ఉన్నాను ఇంక మంచిగ చదివి సా ఉద్యోగం సాధించాలనేది ఊమ్ నాకల అండి ఇంక మనం చదువుకుంటేనే కదా మనకి సమాజంలో విలువ గౌరవం ఇవన్నీ ఉంటాయ్
ఉ ఏవైనా పుస్తకాలను చూసి చదువుకుంటున్నారా లేకపో పోతే యూట్యూబ్ వీడియోలు అలాంటివి ఏమైన చూస్తున్నరా
ఆ నేను పుస్తకాలు ఇంకా ఆన్లైన్ లో కోచింగ్ ఉ ఉ వీటి ద్వారా చూస్తానండి ఇంక మనకి యూట్యూబ్ నుండి కుడా మనకి చాలా సమాచారాల అందుతాయి కద వాటి ద్వారా కుడనేను తెలుసుకుని చదువుతూ ఉంటాను
అంటే ఏ పుస్తకం చదువుతారు మీరు
ఇంక దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటానండి అలా ఇప్పుడు మనం ఇంక మనం చదువుకుంటేనే కదా మనకి ఆ మంచిగా మనం ఊమ్ బ్రతకగలుగుతాము ఈ రోజుల్లో చదువు లేకుండా ఉండలేం కదా జాబు ఉద్యోగం ఇవి అనేది చాలా మ్ ఖచ్చితంగా ఉండాల్సినది కదా మనం చదువుకుంటేనే ఇంకా మన ముందు తరానికి కూడా బాగా ఉంటాది కదా అండి ఉహు
స్నేహితులు కూడా ఎవరైనా చేస్త వున్నారా బ్యాంకూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా
మా స్నేహితులు ఇంకా ఉ ఎవరేయి ఎవరికి ఏందులో ఇంట్రెస్ట్ ఉందో అది కొనసాగించుకుంటారు కదా మా నా స్నేహితులు అనేది ఏం లేదు నాకు చిన్నప్పటి నుండి ఉంది బ్యాంక్ ఉద్యోగం అనేది అందుకే నేను ప్రిపేర్ అవుతున్నాను ఏదో ఒక ఉద్యోగం ఈ పోటి ప్రపంచంలో ఇప్పుడు మనం మనం ఈ సమాజంలో మనం గౌరవంగ బ్రతకాల అంటే ఏదో ఒక ఉద్యోగం అయితే ఖచ్చితంగా సంపాదించుకోవాలి కదా చదువులే లేకుండా మనం ముందుకు సాగలేం కదా అండి
మీరు డిగ్రీ ఏ కళాశాలలో చదివారండి
మేము డిగ్రీ వచ్చేసి మాది యూనివర్సిటీలో చేసానండి
ఎక్కడా అది
మేము ఇంకా కరీంనాలో చేసామండి
ఎక్కడ
కరీంనగర్ లో
హుమ్ మీకి ల్యాబ్ సౌకర్యాలు అవన్నీ బాగుంటాయా మీ కళాశాలలో
అవునండి మకు లాబ్ సౌకర్యాలు ఇంక అన్ని బావుంటాయి అన్ని వసతులు ఉంటాయి
అ
ఇప్పుడు మనకి ఏజ్ కి ఇక్కడ చదువుకుందామన్నా గాని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఏ ప్రభుత్వ కళాశాలలో అయినా చ చదువుకోవాలన్న గాని మనకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి కదా గవర్నమెంటూ ఇంకా చాలా పథకాలు కూడా ఇచ్చాయి ఇంకా చదువుకునే పిల్లలకి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకోవాలి కదా
అవునండి పాఠాలు బాగా చెప్తారా అండి మీ కళాశాలలో
మాకు పాఠాలు బాగా చెప్తారండి ఇంకా అది మనం మన ఇంట్రెస్ట్ కద్ది మనం వినాలి మనం అన్ని విధాలుగా ముందుకు సాగాలని అంటే మనం చిన్నప్పటి నుండే కష్టపడి చదివే నైపుణ్యత గూడా ఉండాలి కదా మనకి ఇ
మీ మాటలు వింటుంటే మీరు బాగా చదివ వెళ్ళాల కనిపిస్తున్నారు ఎంతొచ్చిందండి మీకు పర్సంటేజ్
నాకు వచ్చిందండి మా నేను అంత క్లివర్ స్టూడెంట్ కాదు మిడిల్ ఆవరేజ్ స్టూడెంట్ని కాకపోతే ఇంకా ఏదో ఒక ఉద్యోగం ఈ రోజులలా అమ్మాయిలు అన్ని విధాలుగా బాగా చదువుకుంటున్నారు కదా అన్ని అన్ని రంగాలలో ఉంటున్నారు కదా మంచిగా డాక్టర్స్ గా ఆర్మీ లో చేరుతున్నారు ఇంకా పైలట్ గా ఉ ఉంటున్నారూ ఎందులో తక్కువ లేరు కదా మంచిగా సైంటిస్ట్లు అవుతున్నారు
అవునండి అంటే ఎప్పుడు వదులుతారండి మీకు బ్యాంక్ ఉద్యోగాలకి పరీక్ష అలాగ ఏమైనా ఉంటుందా
అవును అవునండి మనకి బ్యాంక్ ఉద్యోగం మైనా అయినా ప్రతి సంవత్సరము అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం మ్ జాబ్స్ అనేది విడుదల చేస్తారండి
మ్ ఎప్పుడు వస్తుందండి అది క్యాలెండర్
మనము దానికి క్యాలెండర్ అనేది ఏది మనకు తెలియదు కదా అది సెంట్రల్ నుంచి ఎప్పుడు చ్చే తెలియదు కదా
ఉహు అంటే పోయిన సారి ఎప్పుడొచ్చింది ఏమి అలా తెలీదా
అంటే ఖచ్చితంగా ఈ టైం క వస్తుంది అన్నది తెలియదు కాకపోతే సంవత్సరానికి ఒకసారి సారి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అండి
ఎంత ఉంటుందండి స్టార్టింగ్ డబ్బులు ఎంత ఉంటుంది మని సాలరీ
దాని గురించి ఇంకా ఏం తెలియదండు మనకి అంటే మనకి మనీ ఎంత వస్తుంది అన్నది కాదండి అక్కడ ముఖ్యం మనకంటూ ఒక స్థానం
అదే అండి అంటే సాలరీ ఎంత వస్తుంది అనేది కూడా మన మనం చూసుకోవాలి కదా
నా అంటే నా ఉద్దేశం అయితే ఇంకా మంచిగా ఒక జాబ్ అయితే ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అయితే సాధించితే అందులో మనకు ఎలా అయినా మంచి మంచి అవ అవకాశాలు ఉంటాయి కదా
ఉమ్
అలా అండి ఇంకా మీరు చెప్పండి మీ కాలేజీ విషయాలు
నేను బీటెక్ చేస్తున్నానండి
అవునా
హలో
ఇంకా మీరు చెప్పండి
నేను బీటెక్ ఈసీఎదో చేస్తున్నానండి
అవునా అండి ఇంకా మీ కళాశాలలో బాగున్నాయా మీరు మీరు కూడా ఆ మంచిగా బిటెక్ ద్వారా కూడా మంచి మంచి ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగాలు కూడా సాధించుకోవచ్చు కదా సాఫ్ట్వేర్ జాబ్స్ లాగా ఇంకా ఐటీ జాబ్స్ చాలా ఉన్నాయి కదా అవకాశాలు
అవునండి ఏదైనా ఒక మంచి జాబ్ కోసం మేమ్ కూడా వెతకాలి కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తే బాగుంటుంది మీకు అవును మీకు డిగ్రీ అయిపోయింది కదా క అ ప్లేసెమెంట్స్ అలాగ ఎమ్ ఉండవా
నేను చిన్న నేను ఫస్ట్ నుంచి ఇంకా మ్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్న కాబట్టి నా మైండ్ సెట్ ప్రకారం ఇంకా నేను ఇటే వచ్చానండి నేను అందులో అవకాశాలను వెతుక్కోలేదు
మ్ హు అంటే మీకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తాయా
వస్తాయండి ప్రతి కాలేజీ లో ప్లేస్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా
మ్మ్మ్మ్
అది ఇంకా మన ఇష్టంగా ఉంటే మనం మటు ఆ వెళ్ళొచ్చు లేకపోతే చాలా అవకాశాలు ఉన్నాయి కదండి మనకు నచ్చిన దారిలో మనం ఎంచుకోవా కాాల అప్పుడే మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో కొనసాగితేనే కదా మనం ఎదుగుతాము ఇష్టమున్న వృత్తి ఫైనే మనం చేసుకోగలుగుతాం కదా పని అనేది
అ హు అవునండి మాకైతే ఈసీ నేను తీస్ కొనింది కాబట్టి అట్లా సాఫ్ట్వేర్ ఆ హార్డ్వేర్ ఏదో ఒక సైడ్ వెళ్ళొచ్చు అండి నేను
అవునండి వెళ్ళొచ్చండి ఖచ్చితంగా వెళ్ళచ్చు మీరు కూడా మంచిగా ఇంకా బీటెక్ లో మంచి చదివితే మీకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కదా ఏ ఏ రంగంలోనైనా ఇంకా ఇప్పుడు మనం మధ్య తరగతి కుటుంబంలోనైనా ఏ కుటుంబంలో అయినా ఇంక ఎదగాలి అంటే మనం చదువు ద్వారా అనే కదా చదువుంటేనే మనకి సమాజంలో గౌరవం విలువా ఇవ్వన్నీ ఉంటాయి కదా
హు అవునండి అందుకే ప్రయత్నిస్తున్నాను చూద్దామండి
అవునండి మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి అండి
హు మీరు బ్యాంక్ ఉద్యోగం క ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎన్ని గం ంటలు చదువుతున్నారు ఏమో అలా మీరు చెప్తే నాకు కొంచెం నా నేను చదువు కోడానికి కొంచెం ఉపయోగపడుతుంది
ఆహ నేను ఇంకా దానిపైైన చెప్తానండి బానే చదువుతాను ఇంకా బాగానే చదువుతానండి ఇంకా సరేనండి మరి మళ్ళీ కలు ద్దామండి ధన్యవాదాలు
సరే సరే అండి